టో
లో ఏం జెస్తున్నావే ఖాళీగా ఉన్నావా
ఆ ఖాళిగనే ఉన్నా వరండాలో గుర్చొని చల్లన్ గాల ఆస్వాదిస్తున్నా చెప్పు ఏంటి విశేషాలు
ఏం లేదు మొన్న టౌన్ నుండి మా బంధులు పిల్లలు వచ్రుండే వాళ్ళు తె లుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అంతా ఇంగ్లిషే
అవునా ఈ మధ్యకాలంలో చాలా మంది మన మాతృభాషను మర్చిపోతున్నారు అది జూస్తే చాలా బాధేస్తుంది
నిజమేనె మన తెలుగు భాషలో ఉన్న తీయ్యదనం అన్నం వేరే భాషలోనూ ఉండదు గదా
అవును మన పల్లెటూరు తెలుగులో ఉండే ఆప్యాయత పిలుపులు టౌన్ భాషలో అస్సల్ దొరకవ్
కరెక్ట్ గా జొప్పినవే అస్సలు మన పల్లెటూరు గొప్పతనమే అది ఇక్కడ మనుషుల మధ్య బంధాలు చాలా స్వచ్ఛంగుండే గదా
నిజం టౌన్ లో పక్క ఇంట్లొ ఎవరో ఉంటున్నారో గుడ బట్టించికోరు కానీ మన ఊర్లో అందరు ఒకే కుటుంబంలో ఉంటారు
అవును ఏ చిన్న కష్ట మొచ్చినా ఊరంతా వొచ్చి ముందు నిలబడత దెల్సా మా ఊర్లో అయితే
మన ఊరి వాతావరణం పచ్చని పొలాలు కల్తీ లేని గాలి స్వచ్ఛమైన నీరు ఇవన్నీ టౌన్ లో ఎంత డబ్బు వెట్నా దొరకవు
నిజమే ఇక్కడి ప్రశాంతత ఎక్కడ దొరకదు అందుకే చదువుకున్నా సరే మన ఊరిని మన భాషని ఎప్పడికీ వదులుకోకూడదు
ఖచ్చితంగా రేపు మనకి పిల్లలు బుట్టిన వాళ్ళకు మొదట మన మాతృభాషనే నేర్పిం చాలి మన పల్లెటూరు విలువల్ని తెలియజేయాలి
బాగా జెప్పావే మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకునే బాధ్యత మన మిందే ఉంటది గదా
అవును పల్లెటూల్లో దేష పల్లెటూళ్ళు దేశానికే పట్టుబొమ్ములు మన మాతృభాషే మన గుర్తింపు
అవునవును ఇంకా చాలాసేపు మాట్లాడ అనిపిస్తుంది ఈ రో జుల్లో మన పల్లెటూరి పండగల వైభవం కూడా టౌన్ లలో కనిపించదు కదా
నిజం సంక్రాంత్రి వస్తే మనూరి కలే మారిపోతుంది ఇళ్లకు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు ల కీర్తనలు భోగి మంటలతో ఊరంతా ౠంత సందడిగా ఉంటుందో
టౌన్ డ్లలో కేవలం ప్లాట్లకే పరిమితం అవుతారు మనలాగా వీధి వీధి అంతా కలిసి ఈ పండుగ జరుపుకునే భాగ్యం వాళ్ళకి అస్సల్ ఉండదు
అవును ఉగాది వస్తే వేప పూత కోసం చెట్లెక్కికోయడం అందరు కలిసి పచ్చ చ్చడి చేసుకోవడం ఎంత సరదాగా ఉంటుంది చెప్పు
పైగా పచ్చడిలో ఉండే షడ్రుచుల లాగే మన పల్లెటూరు జీవితాలో గూడా అ అన్ని రకాల అనుభూతులు ఉంటయ్
భాష విషయంలో గూడా అంతే మన అమ్మమ్మలు చెప్పే సామెతలు పొడుపు కథల్లో ఎంత జ్ఞానం ఉంటుందో గదా
నిజమేనమ్మా కుండబద్దలు గొట్టినట్టు జెప్పడం లాంటి చిన్న చిన్న సామెతల్లోనే ఎంతో అర్థం దాగి ఉ ఉంటుంది
చదువుకోకపోయినా మన పెద్దవాళ్ళు మాట్లాడే తెలుగులో ఎంత స్పష్టత నీతి ఉంటాయో జూస్ తే ఆశ్చర్యం యేస్తుంది
కానీ ఇప్పటి పిల్లలు అమ్మ నాన్న అని పిల్వడానికి గూడా మొహమాట పడుతున్నారు అంతా మమ్మీ డాడీలే
అమ్మా అనే పిలుపులో ఉండే అమృతం మరో పిలుపులోనూ రాదు ఆ విషయాన్ని మనం అందరికీ గుర్తు జేయాలి
అవునవును అందుకే మన ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు స్వచ్ఛమైన తెలుగులోనే మా ట్లాడాలి
ఖచ్చితంగా పైగా మన ఊరి కథలు జానపద గేయాలని గూడా మనం మ ర్చిపోకూడదు అసలు
ఖచ్చితంగా చిన్నప్పుడు తాతయ్య చెప్పిన చందమామ కథలు ఇంకా నా గుర్తున్నాయ్ దెలుసా అవి మనల్ని మంచి మార్గంలో న
ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్లలో కార్టూన్లు జూస్ స్తున్నారు పిల్లలు దాని వల్ల వాళ్ళకి మన సంస్కృతి ఎట్లా దెలుస్తది జెప్పు
అందుకే వీలు వీలున్నప్పుడల్లా పక్క వీధి పిల్లని కూర్చోబెట్టి మనకు కథలు జెప్పాలి
చాలా మంచి ఐడియా ఇది దీని వల్ల మన భాష బ్రతుకుతుంది వాళ్ళకి మంచి బుద్ధులు గూడా వస్తయ్
అవునవును సంప్రదాయ ఆటల గురించి ఆలోచిస్తే మన చిన్నతనం గుర్తొస్తుంది అప్పట్లో తొక్కుడు బిళ్ళ వామన గుంతలు అష్టాజమ్మ ఎంత బాగా ఆ ఆడేవాళ్ళమో గదా
నిజమే ఆ ఆటల వల్ల శారీరక శ్రమతో పాటు ఎంతో మానసిక ఉల్లాసం తెలి వితేటలు గూడా పెరిగేవి
ఇప్పుడు పిల్లలు కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితం అయిపోయి కళ్ళు ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంటురు పిల్లలు
అందుకే మనూరి పెద్దమ్మలు చేసే వంటలు గూడా ఎంతో బలాన్నిస్తాయి రాగి సంకటి సజ్జ రొట్టెలు జొన్న అన్నం లాంటివి తింటే అసలు రోగాలే రావు
అవునవును
టౌన్ వాళ్ళు ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అంటూ వేల రూపాయలు పెట్టికొంటున్నారు కానీ మన గవన్ని ఇక్కడ స్వచ్ఛందంగా దొరుకుతాయి
మన పొలాల్లో పండే ఆకుకూరలు కూరగాయల్లో ఉండే రుచే వేర్రా ఎటువంటి మందులు లేకుండా పం డిస్తారు గదా
అసలు మన పల్లెటూరు జీవన విధానమే ఒక అద్భుతం గదా ఉదయానే కోడి కూతితో లేవడం ప్రశాంతమైన వాతావరణం ఎంతో హానిస్తాయి
అవును తెల్లవార్జామున వచ్చా ఆ చల్ల గాలి గుండెకెంత మంచిది టౌన్ లో అంతా పొగా కాలుష్యమే
అవునవును మా అమ్మమ్మలు మన అమ్మలు ఉదయాన్నే కల్లాపి జల్లి ముగ్గులు వేస్తుంటే అయి ఇల్లే లక్ష్మీదేవి నిలయంల గనిపిస్తాయి
అసలు మన మాతృభాషను పల్లెటూరు గొప్పతనాన్ని ఎంత జెప్పుకున్నా సమయం సరిపోదు గదా! ఎంతసేపు మాట్లాడాలన్నా మాట్లాడాలం
నిజమేనే మాట్లాడే కొద్దీ మాట్లాడనిపిస్తూనే ఉంది మన ఊరి చెరువు ఆ గట్టు మీద వేప చెట్టు ఆ కొండలు ఆ బుర్జులు ఆ పాత కట్టడు పత కట్టడాలు అన్ని గుర్తొస్ తున్నయ్
రేపు సాయింత్రం ఇద్దరం గలిసి ఆ చెరువు గట్టికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం చాలా ప్రశాంతం గుంటుంది
అవునవును చెరువుగడ్డ మీద కూర్చుంటే అసలు సమయమే తెలియదు చాలా హా హాయిగ ఉంటుంది తెలుసా అక్కడ
నిజమే అక్కడ కూర్చొని మన ఊరు పిల్లల కోసం సాంప్రదాయ ఆటల పోటీలు పెట్టేలా ప్లాన్ జేద్దామా
చాలా మంచి ఐడియానే గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు ఇస్తే వాళ్ళు కూడా చాలా ఎంతో ఉత్సాహంగా ఉంటరు
అవును కేవలం టలే గాకుండా వాళ్ళకేమన్న తెలుగు పద్యాలు వేమన శతకాలు గుడా నేర్పించవచ్చు
చరణ బాగుంటుంది తెలుగు స్పష్టంగా మాట్లాడడం అలవాటౌతుంది
కరెక్ట్ ఈ రోజుల్లో స్కూళ్ళలో గూడా తెలుగు మాట్లాడితే ఫైన్ ఏస్తున్నారంట ఏంతో ఎంత విచిత్రం గదసలు
అవునవును మన సొంత భాష మనమే తక్కువ చేసి చూసుకుంటే రేపు మన అస్తిత్వమే కోల్పోతవ్
అందుకే చదువు ఏదైనా సరే అమ్మను అమ్మ భాషను ఎప్పడు గౌరవించాలని పిల్లలకి తెలియజేయాలి
బాగ చెప్పావే మన పల్లెటూరి చల్లని గాలి ఆ మాతృభాష తీయ్యదనం మనల్ని ఎప్పటికీ ఒకేలా ఉంచుతా తెలుసా
నిజం మన ఊరే మనకి స్వర్గం ఈ ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి రేపు సాయంత్రం చెరువుగట్ట దగ్గర గలుద్దాం
సరే నేను ముందే వచ్చేశాను నువ్వు గుడ తొందర రామ్మరి
ఆ నువ్ ముందే వచ్చెయ్ నా దగ్గర ఒక చిన్న జానపద గేయం పుస్తకం గూడా ఉంది అది కుడ తీసుకొస్తా వచ్చేటప్పుడు
అవునా అబ్బా జానపద గేయాల చిన్నప్పుడు అమ్మమ్మలు బాడుతుంటే ఎంత బాగుండేవో గదా
నిజమే నారు పోసేటప్పుడు కోతలు కోసేటప్పుడు ఆ పాటలు బాడితే అసలు అలసటే తెలి తెలిసేది గాదు ఎంత పని జేషినా గుడ
మళ్ళీ ఆ పాటల్లోనే మన పల్లెటూరి సంస్కృతి మనుషుల కష్టం ప్రేమానురాగాలు అన్ని దాగి ఉంటాయి
అవును అందుకే ఆ పాటల్ని కూడా మనం రాబోయే తరానికి వినిపించాలి మరియు నేర్పించాలి
ఖచ్చితంగా రేపు చెరువు గట్టు దగ్గరా మనం ఆ పుస్తకాల్లోని కొన్ని మంచి పాటలను కలిసి పాడుకుందాం
సరే నాకైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఇంకా కాస్త పనులున్నాయి
పర్లేదు లేవే పనులన్నీ పూర్తి చేసుకొని రేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటది కదా
అవును నీతో మాట్లాడితే నాకున్న బాధలన్నీ మర్చిపోతాను రేపు సాయంత్రం కోసం ఎదురు చూస్తుంటాను
నేను అసలు లేట్ చేయను రాక రాక వదిలిన ము చ్చట కదా సమయానికే వస్తా
అవును ఈ మధ్య అసలు ఒకరినొకరు కలుసుకోవడమే కష్టమైపోతుంది అందరం ఇళ్ల పనుల్లోనే మునిగిపోతున్నాం
నిజమే కానీ రేపు ఆ చెరువు గట్ట పచ్చదన్నం చూస్తే మనం మనసంతా తేలికే పో తుంది లేవే
అవును ఆ చల్లటి గాలిలో కూర్చొని మాట్లాడుకుంటే ఉండే హాయే వేరు
సరే మరి రేపు వచ్చేటప్పుడు నువ్వు కూడా ఏమైనా పాతకాల పుస్తకాలు ఉంటే తీసుకురా
నా దగ్గరయితే చందమామ కథల పాత పుస్తకం ఒకటి ఉంది దాన్నే వెతికి పట్టుకొస్త తానయా
అబ్బా చందమామ కథలా అవి చదివి ఎంత కాలమైందో కదా
అవును ఆ కథల్లోని నీతి వాక్యాలు ఇప్పటికీ మనకెంతో ఉపయోగపడతాయి
నిజమే అబ్బ మన భాషను మన ఊరిని మనం ఎలాగే గౌరవించుకుంటూ ముందుకు సా సాగాలి
ఖచ్చితంగా రేపు సాయంత్రం నాలుగు గంటల కల్లా నేను అక్కడ ఉంటాను నువ్వు కూడా అక్కడికి వచ్చెయ్ సరేనా
నేను కూడా నాలుగు గంటల కల్లా వచ్చేస్తాను రేపు కలుద్దాం ఏమంటావు
అవున రా రేపు జాతర విషయాలు కూడా మాట్లాడుకుందాం మన ఊరు జాతర అంటే గుర్తొచ్చింది పక్క ఊరి వాళ్ళు కూడా ఎంత మంది వస్తారో కదా మన ఊరి జాతరకి
నిజమే ఆ రంగురంగుల రట్నాలు బొమ్మల దుకాణాలు ఆ సందడే వేరు మన చిన్నప్పుడు జాతరలో కొనుక్కున్న పీచు మిఠాయి గుర్తుందా మరి నీకు
ఎట్లా మర్చిపోతాను చెప్పు రూపాయికి రెండు ఇచ్చేవాళ్ళు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేది
అవును టౌన్ లో దొరికే ఐస్ క్రీంలు చాక్లెట్లు ఆ పీచు మీఠాయి రుచి ముందర అస్సల్ పనికి
నిజం రా జాతరలో దొరికే ఆ మట్టి బొమ్మలు గాజులు కూడా ఎంతో అందంగా ఉంటాయి
మన చేనేత కళాకారులు తయారు చేసే సంప్రదాయ దుస్తులు కూడా ఆ జాతరలోనే ఎక్కువ కనిపిస్తాయి కదా
అవును మన చేనేత చీరల్లో ఉండే ఆ నేత నైపుణ్యం వేరే దేశాల్లో కూడా దొరకదు
కానీ ఇప్పుడు చాలా మంది వాటిని కొనడం తగ్గేసారు కదా మొత్తం రెడీమేడ్ బట్టల వైపే చూసి మంచి సాంప్రదాయ కళాకారులు తయారు చేసి తే దుస్తులను మొత్తం మర్చిపోయిర్రు
అందుకే మన చేనేత కార్మికులను ఆదుకోవడానికి మనం కూడా వీలైనంత వరకు మన స్థానిక వస్తువులనే వాడాలి
చాలా బాగా చెప్పావు రేపు వచ్చేటప్పుడు నేను మా అమ్మ నేసిన ఒక పాత చే నేనైతే కండవ కూడా తెస్తాను చూడు ఎంత బావుంటుందో
తప్పకుండా తీసుకురాం మన పల్లెటూరు కళలను మాతృభాషను కాపాడుకోవడం మన చేతులో ల్లోనే ఉంది
నిజం సరే అయితే రేపు సాయంత్రం నాలుగు గంటలకు చెరువు దగ్గర మనం ఇవన్నీ ఇంకా మాట్లాడుకున్నా వచ్చేటప్పుడు ఏమ ఏమన్నా తినడానికి ఉంటే తీసుకొని వస్త వస్తవ మరి నువ్వు
ఆ తప్పకుండా తీసుకొస్తాను మా మమ్మీని ఏమైనా పులిహోర లాంటివి చేయమంటాను నువ్వు కూడా ఏమైనా తీసుకు
పులిగౌరు ఎందు పులిగౌరు వద్దు వదుగాని ఏదైనా స్వీట్స్ లాంటిది ఏమనా చెయ్యమను మీ మమ్మీని చాలా బాగా చేస్తుంది నాకు తెలుసు
అవును మంచిగా చేస్తంది నీకు ఏ స్వీట్ కావాలో ఎప్పు మరి అదే వయించుకొని తీసుకొస్తా
ఆ బాథషాల్ ని మమ్మీ బాగా చేస్తారు కదా ఒక ఐదు బట్ట వేసుకుారా సరిపోతాయి
సరే చేయమని అడుగుతా అమ్మ ఎలాగైనా నువ్వు అడిగినావ అని చెప్తే తప్పకుండా చేస్తుంది మరి నువ్వు కూడా నాకోసం ఏమైనా తీసుకుని రా మరి
సరే మరి రేపు ఖచ్చితంగా వెలుద్దాం
ఓకే మరి బాయ్
డా